హాయ్ అండి తిన్నారా అండి ఆ బాగున్నమండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నామండి ఏంటండి మరి కర్రీ ఏంటి అలా
అవునా అండీ
ఆ అవునండి
ఒట్టి చాపల కూర
వాట్సప్ల
హలో
వట్టి చేప అ హ ఏమడి నేను వట్టి చాపలు హాహా ఆ చ్చ మామూలుగా అవి చిన్న చాపల్ని దాన్ని ఎండబెట్టి ఇట్లా చేస్తారు అదే కదా వట్టి చాపలండి
ఉ అదే అండీ
మనం వట్టి చాపలు ఎప్పుడు తినలే కానీ బూమిడిలు ఉంట చేచ్చన్ బూమ్మిడి బులీల్ ఆ బొమ్మలు తినంగావట్టి చాపలు టేస్ట్ బాగుంటయా ఆ్మ్
నేను తిననండి మా ఇంట్లోళ్ళు మా ఇంట్లో వంటలు చేస్తారు వండుతారు గాని నేను తిననండి
అచ్చా
అ మీరు ఎప్పుడైనా జాక్ ఫ్రూట్ బిర్యానీ తిన్నారా అండి
ఆహా లేదండి తిననండి ఓన్లీ బీర అవి
అది ఎలా ఉంటందంటే సేమ్ మీరు మటన్ బిర్యానీ తిన్నారా ఎప్పుడనా
ఆ ఇవి అంటే రేరు గా తింటాం కద అండి మటన్ చికెన్ అది ఫేమస్ అయ్యే వాళ్ళు తింటాం
సేమ్ మటన్ బిర్యానీ లాగానే ఉంటది కానీ మటన్ కాదు సేమ్ పీస్ టేస్ట్ కూడా అట్లా వస్తుంది
ఏంటండి ఇది ఏ దీని పేరు ఏ ఏమన్న ఏం పేరండి ఇది
పనస్కాయ బిర్యానీ అంటే పనస్కాయ పండినంక కాదు ప మంచిది ఉన్నప్పుడే చేస్తారనమాట
అవునా ఎలా చేస్తారండి ఐడియా ఉందా మీకు బిర్యానీ చేస్తారా దాన్ని
ఆ బిర్యానే చేస్తారు
నార్మల్గా చేసుకుంటార
అ కర్రీ కర్రీ కూడా చేయొచ్చు ఆ కర్రీ చేయచ్చు, బిర్యానీ చేయచ్చు
ఆహా ఒకసారి చెప్తారా అండీ ఇది ఆ చెప్పండి ఆ చెప్పండి ఓకే ఆ ఉమ్
ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకో కాల్ లొ చెప్తా వినండి టూ కప్స్ ఆఫ్ బాస్మతి తి రైస్ ఓకేనా అంటే ఒక ఇద్దరు మంది చెప్తానా నేను ఇంకా దాన్ని బట్టి కంటిన్యూ పెట్టు
ఆ హ్మ్ ఓకే చెప్పండి
ఆ ర ఇది కరేపాకు
గా ఓకే హ్మ హ్మ
తర్వాత కోత్మీర
హ్మ
ఆ అట్నే జాక్ ఫ్రూట్ ఏ పచ్చిది పండుది కాదు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉండాలా
హ్మ్మ్
సాల్ట్ హుమ్ ప్లస్ ఉప్పు కారం నూనె
హ్మ హ్మ హ్మ
పెరుగు మ్ గరం మసాలా బిర్యాణి మసాలా
ఊమ్
ఆనియన్సు టమాటో
ఊ
ఈ యోగర్ట్ తెల్సా
ఆ
యోగట్ యోగట్ కడ్ టైప్ లోనే ఉంటది కడ్
సోరి ఆ ఆ ఓకే అండి తెలుసండి
పచ్చిమిర్చి పసుపు మళ్ళీ తర్వాత బిర్యానీ మసాలా
హ్మ
ఇది మెంతికూర తెల్సా
మెంతి కూరా ఆ ఓకే
మెంతికూర మళ్లీ కోత్మీరు నూనె ఉప్పు ఇవన్నీ తీస్ కోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మన ఫుడ్ కలర్ వేస్తాం కదా తెలుసా బగారాలో వేస్తాం అవిను ఆనియన్ అది తీసుకోవాలి ఫస్ట్ దాన్ని కొంచెం ఒక చిన్న ముక్క ఉప్పు తీసుకొని ఆ కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్ పాలు ఏసేసి అదేసి కొంచెం మంచిగా అది దాన్ని మంచిగా అందులో కరగ తీసి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ తరువాత ఒక టూ ఆనియన్స్ తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట
హు హు
తర్వాత ఈ కోతిమీర్ మెంతికూర కూడా అందులో ఏస్ కొంచెం మంచిగా ఫ్రై చేయాలి
అచ్చా ఊ
అవన్నీ చేసుకొని పక్కకు పెట్టాల ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కొచ్చేసేసరికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏవైతే మనం బాస్మతి బియ్యం నానబెట్టినైవి ఉంటాయో అవి కడూక అంటే బస్మతిని బియ్యంని నా నానబెట్టి కడిగి నానబెట్టాలి ఒక ఇరవై నిమిషాల వరకు
హ్మ
తర్వాత వాటిని ఆ కొంచెం ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ ఎసుకొని కొన్ని గరం మసాల ఇలా చి లవంగం దాల్చీన చెక్క ఇది స్టార్ అని ఇవన్ ఎసేసేసి దాంట్లో కొంచెం ఉల్లిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎస్ కొంచెం బగరా ఎస్తాం కదా సేమ్ అట్లే కొంచెం మంచిగా ఒక ఎల్లు కలర్ వచ్చేదాకా ఎయించుకోవాలి ఎయిచుకున్నాక అందులో వచ్చేసేసేసి లైట్గా అల్లం పేస్ట్ వేయండి
ఆహా
అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై జేయాలనమాట
అచ్చా
ఫ్రై చేసేసేసి తర్వాత హ్మ్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం అందులో ఆ ఏంటిది ఏ తన నీళ్ళు ఉంటాయ్ ఒక రెండు చంబులు తీసుకొని నీళ్ళు బోసుకోవాలి ఆ తర్వాత రైస్ అందులో వేసుకొని మంచి ఒక డెబ్బై పర్సెంట్ ఉడికించుకోవాలి కొంచెం మొత్తనికి ఉడికిపోయింది ఈ ముంచి అన్నం అయిందంట
ఆ
అన్నము బియ్యము నీళ్లు సెపరేట్ చేసుకోవాలి
ఆ
ఏవైతే నీళ్ళు మిగిలి ఉంటాయో అన్న ముడకంగా ఆ రెండు సపరేట్ జేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఇది ఏదైతే పనసకాయ ఉంటందో అది పచ్చిది చిన్న చిన్న ముక్కలు కింద కట్ చే సుకోవాలి
ఆహాహ అచ్చా ఆ ఆ
అవి అవి కూడా ఏం చేయాలంటే మంచిగా వాటికి గూడా ఒక నీళ్ళు నీల్ నీళ్లల్లో ఎసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పు ఏసి
అచ్చా మ్మ్
తర్వాత తర్వాత ఏం చేయాలంటే వాటిని కువ మంచి గా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దాన్ని బా హీట్ అయినాక ఇవి అందులో వేసి లైట్గా గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేదాక ఫ్రై జేయాలి
మ్మ్ హు హు
ఫ్రై జేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ వాటిని మరొక పక్కకు పెట్టుకొని
మ్మ్
ఇప్పుడు ఏం చెయాలంటే కొంచెం గీ ఎసుకొని పెద్ద పెద్ద పాటి గిన్నె బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి ఎసుకొని ఏవైతే మనం ఆ ముందుగా ఆనియన్స్ ఎయించుకున్నం కదా అది ఇందులో ఎయ్యలి ఎసేసేసి అందులో కొంచెం అల్లం పేస్ట్ ఎసి ఆ తర్వాత ఏంటిదంటే టమాటో మనం కట్ చేసుకున్ ఉన్నాయి కదా ఫస్ట్ టమాటా వేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం కారం అ ఆ ఉప్పు
హ్మ్
అది మంచిగా వేసి కొంచం అది మంచిగా మగ్గనెచేదాకా ఉడుకునియా అందు ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏం చేయాల అందులో కొంచెం పెరిగు వేయాలే
మ్మ్
ఆ పెరిగేసేసి ఆ పెరిగేసి అందులో ఆయిల్ అది ఏ అది సెపరేట్ అయ్యేదాకా కొంచెం వుడకనివల్ల ఉడుకునీచ్చినాకా పక్కనిచ్చాక అందులో ఏం చెయాలంటే జాకా ఏదైతే మనం పంచకాయ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాము అది అందులో వేయాలి
ఆ అవును నా అచ్చా
చేసేసి మంచిగా కలుపుకొని తర్వాత గరం మసాలా వేయాలి మ్మ్ తర్వాత దాంట్లోకి బిర్యానీ మసాలా ఆయి
హ్మ్ నిమ్మకే ఉంట అంటే క్యాజువల్ గా బిర్యానీలో మామ్మూలుగా పండుకుంటారు కదా నిమ్మకాయలు
ఆ అదే తినేటప్పుడు మీరు పిండుకోవచ్చు ఆప్షనల్ అది మీకు ఇందులోయక పిండం అండి
అచ్చా మ్మ్ హ్మ్
అ ఏం చేయాలంటే ఇవే అందులో కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా మెంతి పౌడర్ ఆ మళ కొత్తిమీర ఆకు కోత్మీరు ఇవన్నీ వేస ఒక ఐదు నిమిషాలు ఉుడుకనే ఇయ్యాల ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చాక ఒక చిన్న సైజు ఏదైతే ఉడికిందో అదంతా కూడా ఒక గిన్నె లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అల మీ దగ్గర కుండా ఉంది అనుకోండి పోటడింట ఆ పాట్ ని తీసుకొని ఫస్ట్ కింద ఏదైతే మీరు పనసకాయ తోటి గ్రేవీ చేసుకున్నారు గ్రేవీ ఫస్ట్ వేయాలీ కొంచెం మసాలా ఏదైతే మసాలా తయారు చేసుకున్నారు అది ఫస్ట్లు వసి దాని పైన కొంచెం రైస్ ఇం తర్వాత ఆనియన్ ఫ్రై చేసింటే ఆనియన్ తర్వా కరేపాక అవన్నీ వేసుకని కొంచెం గార్నిష్ చేసుకోవాలి ప్ర దాన పైన మళ్ళా ఒక లేయర్ ఒక లేయర్ రైస్ కొెం వేరు అది మసాలా ఎంత మార్కుడికయితే మనం కర్రీ చేసుకున్నామో ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ రావాలి పైన మొత్తం రైస్ ఫిల్ చేయాలి ఫిల్ చేసినాక ఏం చేయాలంటే దాని పైన
నవరు
అవన్నీ అంటే ఫస్ట్ మనం గిన్నె దింపుకొని ఇవన్నీ చేసుకోవాలి
ఆహ ఆహా టైమ్ ఎంత పడుతుందండి
ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయిపోతుంది
అంతే నా
అంటే అది మొత్తం చేయడానికి అయితే గంట పడుతుది ఆ గ్రేవీ ఉన్ను రైస్ కుక్ అయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో అయిపోతుది
ఉహు
అంతే ఇది దమ్ చేసుకొని మంచిగా లేయర్ లేయర్ వస్తది గ్యాస్ మీద పెట్ ట్టేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు కుక్ చేసాం అనుకో బిర్యానీ రెడీ అయిపోతది
ఉహు బాగా చెప్పారండి ఓకేనండి ఉంటాం